హలో హయ్ హాయ్ బాగున్నారు అ ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ప్రెజెంట్ ఏం లేదు జస్ట్ ఎలా కూర్చున్నాను వర్క్ అంతా అయ్యింది
హ
మీరెప్పుడైనా ధర్మస్థలం వెళ్ళారా సిస్టర్
ఒకక్క త్రీ మంత్స్ బ్యాక్
అంటే ఏం అక్కడ అసలు ధర్మస్థలం అంటే ఏంది దాని అక్కడ ఏము ఉంటుంది దాని వల్ల యూజ్ ఏంటి అంటే ఇది బెంగళూరు దగ్గర కదా
అంటే బ్యా అంటే మనకి చాలా లాంగ్ అంటే మ ఈజీగా చెప్పచ్చు అంటే బెంగళూరు కి మాకు డిఫరెంట్ వచ్చి సిక్స్ అవర్స్ జర్నీ
ఉ
బెంగళూరు టు ఫస్ట్ ధర్మస్థలం వెళ్ళాలంట స్పెషల్ అక్కటి నుంచి బెంగళూరు టు ధర్మస్థలం ఫస్ట్ ధర్మస్థలం వెళ్ళాలి అక్కడి నుంచి ఆ వినాయకుడు అంటే గణేష్ టెంపుల్ ఉంది అక్కడ అంటే అక్కడికి అక్కడికి ఒక హాఫ్ ట్వంటీ మిస్ జర్నీ ఉంటుంది
హ
ధర్మస్థలం సెకండ్ వినాయకుడు టెంపుల్ థర్డ్ కుక్కేశ్రీ కు సుబ్రహ్మణ్య టెంపుల్ అంటే
ఒకే కుకే సుబ్రహమణ్యం స్వామి అంటే అక్కడికి దగ్గర్లోనా
అక్కడికి వెళ్లేది వచ్చి పెళ్లిిగాని అమ్మాయిలు అక్కడికి వెళ్తే పెళ్లి జరుగుతుందని ఒక నమ్మకం నెక్స్ట్ పాయింట్ ఏమంటే
ధర్మస్థలము అంటే ఆ అది స్తంభాలు అని అంటారు అది నిజమేనా
కాదు టెంపుల్హ నో టెంపుల్ ఓన్లీ టెంపుల్ అది ఎలా ఉంటుందంటే మనము పెంకుటిల్లు అంటారు కదా అంటే ర్ల సైడ్ పెంకుటిల అనేది హైలైట్ అవుతుంది కదా సేమ్ అ ది బ్యాంగళూరు దాచుకోగానే మనకి పెంకుటిల్లు లే చాలా వరకు ఎక్కువ అది ప్యూర్ అడవి ప్రాంతం అడవిలోనే పోతుంది నాకు వెళ్లంగా వెళ్లం అద అడవి అనేసి అప్పటికే అర్థమయింది వెళ్లిిన తర్వాత అర్థమయింది జర్నీలో కూడా అర్థం కాలేదు
ఆహా అంటే బెంగళూరు దాటుకొని వెళ్ళండి
బెంగళూరు దాటుకొని ఎలెవెన్ హవర్స్ టెన్ హవర్స్ ఈజీగా మనకు హవర్స్ పడుతుంది టెన్ అవర్స్ వన్ డే ఇప్పుడు మాకైతే నైట్ ఎక్కితే మార్నింగ్ వచ్చి దిగాం బెంగళూరు లో అందుకని అట్లా అక్కడికి వెళ్ళితే రిటర్న్ అంటే ఎక్కడికి వెళ్ళకూడ అనమాట అంటే మీ ఇంటికి వెళ్ళాలి మీరు మీ ఇంటికి వెళ్ళాలి మేము మా ఇంటికి వెళ్ళాలి అన్నది ఎక్కడా స్పెషల్ ఏమంటే అక్క హోమ్ స్త అంటే పిల్లలు లేని వారికి పిల్లలు ఆహా ఉన్నా ఫస్ట్ ధర్మస్థలం దర్శం జస్ట్ అక్కడ దగ్గర్లో ఉంటుంది కాబట్టి
హ
ఆ ఫస్ట్ ధర్మస్థలం హైలైట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ధర్మస్థలంక వెళ్ళి అక్కడ నుంచి వినాయకుడు టెంపుల్ క వెళ్ళి అది గంటా వినాయకుడు అంటార అనమాట
ఇప్పుడు నేను అడిగేది ధర్మస్థలంలో ఏ దేవుడు ఉన్నారు అని అని
అక్కడొచ్చి శివుడు
షివ్వుడా
గుడు పెంకుటిల్లుతో ఉంటుది ఓన్లీ ఇల్లు లాగుంటుంది గాని అ టెంపుల్ లాగ్గూడ ఉండదు. చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంటుంది. సరే నేను నేను నాకు చిన్న డౌట్ వచ్చి నేను చుట్టుపక్ క్కలా అడిగానండి ఏమంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ ఎయిడ్ ఉందా అని అడిగా
ఫస్ట్ ఎయిడ్
మీకు చిన్న హాస్పిటల్ హాస్ హాస్పిటల్స్ ఏ అవైలబుల్ లో ఉందా ఇది ఇది అంత అడవి ప్రాంతం కదా చుట్టుపక్కల ఊర్లు గూడా క కనిపిచ్చట్లేదు ఇది మీకు అవైలబుల్ లో ఉందా ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి అడిగా హా ఉంది చిన్న చిన్న హాస్పిటల్. చిన్న చిన్న వాటికి మాత్రమే ఉంది వన్స్ మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక టూ త్రీ అవర్స్ అంటే అది కూడా రాంగ్ అనిపించింది నాకు ఆ ఆన్సర్
ఉమ్
ఆ అక్కడికి దూరంగా బెంగళూరుకే ఇంకా వాళ్ళకి అవైలబుల్ అక్కడ నాక్ ఏది టౌన్ లో క టౌన్ లాగా ఏది గాని కనిపిచ్చలేదు. ఎక్కడ గాని కనిపిచ్చలేదు. అందుకని కానీ అక్కడ స్పెషల్ హోమం చేసుకుంటే అంటే ఆ ఆనియన్ తెల్లగడ్డ
హుమ్
ఇవి తినగూడదు అం టూ డేస్ త్రీ డేస్ వాళ్ళు ఎన్ని రోజులు చెప్తారో అన్ని రోజులు మనం తినకోకుండా ఉండాలి తినగూడదు వన్స్ చేస్ కొని ఇప్పుడు అంత దూరం నుంచి వెళ్ళాం కదా టెంపుల్ కి దేవుడి దర్శనానికి పోవాలని ఆస్ శ తో ఉంటాం కదా సో కానీ దేవుని దర్శనానికి వెళ్ళకూడదు.
హుమ్
అంటే గర్భగుడికి ఎదురుగా మనం పోగూడదంట.
అహ గర్భగుడికి ఎదురుగా
ఎదురుగా మనం పోగూడదు అది ఎక్కడికి శ్రీ కొక్కే సుబ్రహ్మణ్యం
కొక్కే సుబ్రమణ్యం స్వామి దగ్గర
మనం అక్కడ ఉండడానికి ఏదో ఒక అవై అవైలబుల్ లో ఉంటాం గదా అంటే రూమ్ ఏదో ఒకటి ఆ అందులోనే మనం వెళ్ళడం హోమం చేస్ కోవడం అందులో కూచ్చోవడం అంటే చుట్టుపక్కల అంతా తిరగచ్చు కానీ టెంపుల్ కాడకి మాత్రం వెళ్ళకూదు అంటే టెం టెంపుల్ గుడి దగ్గరికి వెళ్ళినా అసలు గర్భ గుడి ఎదురుగా మనం వెళ్ళగూడదంట.
అవును ఎందుకు అలా ఎందుకు సిస్టర్ అలా
అంటే అంటే సర్పం ఉంటుంది గదా అది అక్కడ చేసేది మనకి ఏంది సర్పం పూజ గదా
ఆ
ఆ నా డౌట్ ఏమంటే నాకు వచ్చిన డౌట్ ఏమంటే శ్రీ సుబ్రహ్మణ్య టెం పుల్ అది సుబ్రహ్మణ్యం స్వామి మనం వెళ్ళేది ఏది సర్పం పూజ కోసం వెళ్తాం దానికి దీనికి ఏం లింక్ అంటే అక్కడ శ్రీ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే ఆ స్వామి నాకు కనిపిచ్చలేదు హైలి ఎక్ క్కడికి పోయిన నాకు పాములే కనిపిచ్చింది. అంటే పాములు అంటే ఆ బొమ్మలు ఆ పడగలే కనిపి ఆ ప పడగలో పైన సుబ్రమణ్యస్వామి చిన్నగా ఉంటాడంట. అది నేను మా ఇంటికి కాల్ చేసి మరీ కనుక్కున్నా నేను ఏంటి ఇక్కడ స్పెషల్ సర్ ర్పం పూజ చేస్తున్నారు స్ శ్రీ సుబ్రహ్మణ్య అని పేరు వచ్చింది నాకు అ దేవుడు ఎక్కడ కనిపించలేదు పాములే అంటే పడగలే కనిపిస్తుంది ఎందుకు అనేసి అంటే ఆ పాము దాని పైనే చిన్న చిన్నగా ఉంటాడు దేవుడు కానీ క్లారిటీగా చూడు మళ్ళీ వెళ్ళయినా చూడు అనేసి అన్నారు కానీ బైమిస్ ఇక నేన అయితే చూడలేకపోయినా ట్రైన్ మిస్ అయిపోతుంది అని
ఆ అంటే ఆ ఆ అంటే ఆ పడగ లు ఉన్నాయి కదా నాగ సర్ నా మీరు అన్నారు కదా పాములు అని అనేసి పాముూలో పడగల పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడా
ఆ మెయిన్ గర్భ గుడిలో ఇప్పుడు పా సర్పంకే కదా మనం పూజ చేస్తాము నాకు నాకు స్వామీజీ క్లారిటీకి చెప్పిందింటే ఏదో ఫిఫ్టీ పర్సెంట్ గుర్డ్తుుకుంది అంటే ఒక సర్పం బతుకుంటుంది ఒక సర్పం మనం చంపేసి ఉంటాం ఇప్పుడు బట్ ఆ అంటే లోకం అంటే అట్లే మెయిన్ అంటే రీజన్ అదే వస్తుందంట వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు చెప్పను నాకు ఇది మంచి పాము ఇది చెడు పాము ఇది చనిపోయిన పాము ఇది బతుకున్న పాము సో చ పతుకున్న పాము కన్నా చనిపోయిన పాముకి మనం పాలు పోసి ఇట్లా ఏం జరగకూడదుని మొక్కుంటాం కదా సేమ్ అదే లాగనే ఇది దాన్ని బతికించిన ట్రై చేస్తాం అన్నట్టు అది సర్పం పూజ చేసుకుంటాం మనం ఏ ఏ హామీ మన కలగకూడదు అనేసి ఆ ఇప్పుడు మనం చేసిన తప్పులన్నీ ఆ ఇప్పుడు ఆ చాలా ఆడ ఆడపిల్లలకు వచ్చి నీకు నాకు దోషం ఉంటుంది అని అంటారు కదా అట్లా ఇప్పుడు నాగు దోషం పోగొటుకునే దానికి ఇప్పుడు మనం వచ్చి సర్పం పూజ చేసుకుంటాము చెడిపోయిన పాంమకే కదా పూజ చేస్తాము దాని అది దానికి మనం హామీ చేసింటేనే కదా ఇప్పుడు దానికోసమే కదా పూజ చేస్తాము అందుకే చెప్పారు
ఆహ ఓకే
ఇంకా ఇంకా ఏ
అదే ధర్మస్థలంలో ఇప్పుడు కుక్కె సుబ్ర్మణ్య స్వామి అంటే మెయిన్ దానికి
మెయిన్ ధర్మస్థలాంనికి ఎవరు పోరు ధర్మస్థలానికి మాత్రం ఎవ్వరు పోరు ఆ కుర్తికి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దగ్గర్లో ధర్మస్థలం ఉంటుంది ఓకే ధర్మస్థలం చూసుకొని మళ్ళా గంటా వినాయకుడు అనేసి దాని పేరు అంటే ఆయ ఆయన గారి పేరు అక్కడ స్పెషల్
గంటా సుబ్రమణ్యం స్వామి అ గంటా వినాయకుడు స్వామి
తర్వాత కుక్కేస్ర అక్కడ వచ్చి ఇప్పుడు మనం ఏదైనా కోరుకున్నాంనుకో ఆ కోరిక నెరవే అనుకో నెక్స్ట్ ఇయర్ వచ్చి నేను మళ్ళీ వస్తాను అని కుంటాం కదా అప్పుడు వచ్చి గంట గంట అంత కదా అంటే మనం పూజలో గంట కొడుతు అంటాం కదా సేమ్ అక్కడ మన కోరిక తీరిందంటే అక్కడే గంటలు ఉంటాయి అంట కొనీ అక్కడే క డతాం అన మాట
అంటే మనం మనం ముందే కోరుకోవాలా లేకపోతే ఆల్రెడీ కోరుకునేటివి ఓకే
ఆ కానీ వన్స్ ఆ టెం పుల్కి వెళ్ళేసి రిటర్న్ అయిపోయాంనుకో మన్ని ఇంటికాన్న అడుగు పెట్టాలి మళ్ళీ ఆ హెడ్ బాత్ చేసి దీపం పెట్టుకని నొక్కోవాలి ఉపవాసం ఉంట తీకోవాలి అంటే అల్లాంటి ప్రాసెస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చే కుంకుమ కూడా ఇప్పుడు టూ డేస్ మనం పూజ చేసుకుంటాం ఆ కుంకుమ వచ్చి నువ్వు నేనే పెట్టుకోవాలి అంటే ఎలా అంటే ఇప్పుడు మీ ఆయన మీరుంటారు కాబట్టి పిల్లలు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మెంబర్సే ట్వెల్వ్ డేస్ అర్టెన్ డేస్ పె కోవాలని ఫిట్టింగ్ పెడతారనమాట
ఆహా
అక్కడ పూజ చేసిందే మనకి ఇస్తారు బాగుంటుంది చాలా బాగుంటుంది
ఆల్రెడీ మనము సర్పదోశ పూజ చేసుకు చేసుకుంటేనే
ఆ వాళ్ళు ఇచ్చే కుంకుమ అనేది ఇద్దరిమ తీసుకోవాలి లేదా దర్శనానికి వెళ్ళేసి వచ్చి తర్వాతన దర్శనం చేసుకున్న
దర్శనము ఈ దీనికి సంబంధం లేదు సర్పం పూజ వేరు దర్శనం వేరు వాళ్ళే ఫుడ్డు అంతా ప్రాసెస్ అంతా వాళ్ళే పెడతారు ఫుడ్ అంటే మనం టూ డేస్ ఎక్కడ బయటక ఏం తినకూడదు కొన్స్ తింటే ఆనియన్ అది లేకకుడా తినాలి అదే ఆపిల్స్ ఫ్రూట్స్ ఏ చాలా వరకు తినాలంట ఆ ఫ్రూట్స్ అవన్నీ అక్కడ ఏం దొరక లేదు అసలు ఏం దలేదు ఫ్రూట్స్ే నా ధైర్య పోయి ఫ్రూట్స్ ఉంటాయిా తీసుకున్నా టూ డే ఫస్ట్ండచ్చ
ఇంకాే ఏమైనా డౌట్ ఉందా నెక్స్ట్ టైం మీరు గట్టిగా ప్లాన్ చేయయండి అంటే ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయింత కదా